హలో
హాయ
హాయ్ నాకు సిగ్నల్ రావట్లేదు హలో
ఆ కూర్చొని మాట్లాడండి వస్తది కూర్చొని మాట్లాడండి వస్తది
నేను పనుకున్నానని మీకు ఎట్లా తెలుసు హలో హలో
హలో
ఆ వినిపిస్తుంది ఇప్పుడు
చెప్పండి తిన్నారా
ఏంది ఇప్పుడు మరి వినబ్బడట్లేదు
లేస్ మీ రూమ్లో కానే ఉంటే లేస్ బయటికి వెళ్ళండి అలాగా
నాకు వైఫై బానే ఉంది హలో
ఒకసారి వైఫై ఆఫ్ చేసి మాట్లాడి చూడండి
వైఫ్ ఆఫ్ చేస్తే కాల్ కట్ అయితది అది మీకు అర్థం అవుతుందా
చిన్నమ్మాయిక ఏం లేదండి ఏం తిన్నారు
ఆ ఇప్పుడు ఈనిపిస్తుంది నేను ఏదో తిన్నానండి హలో నేను ఇంకా మీరే ఫోన్ చేసినారు నేను కాదు చేసింది
పోనీ పెట్టేనా
మైక్ బొక్క హలోల
హలో
ఆ ఆ చెప్పండి
దయచేసి మూసుకొని అక్కడి నుంచి కదులుతారా కొంచెం పక్కాకే
ఏంది మీ వాయిస్ చిన్నగొస్థాంధి
నేను చిన్నగా మాట్లాడతా
అంత చిన్నగా మాట్లాడితే మాకు వినవడట్లేదు
అది నా తప్పా
మీరు చిన్నగ మాట్లాడుతున్నారు కాబట్టి అది మీ తప్పే వినపడట్లేదు నేను ఏం చెయ్యల్ల
ఏం తిన్నావు
అ నందయ్యాలలా కాలం ఉ
ఏందిన్నారు
ఊ
ఫోను చెవు దగ్గర పెట్టుకోండి మూతులో పెట్టుకుంటే ఇట్లా ఏ వాడదు
నేను చూదగరే పెట్టుకున్నాను మీకు కళ్ళకు కూడా కనిపిస్తున్నట్డి మళ్ళీ మాట్లాడతాను
ఏందిన్నారు
ఎ అన్నం కూర ఏదో ప్రయతుం
ఏం కూడాడా
నిం గ ఊరు వతది ఇ
కూరేంద తెలిన్నదిడి
అ అంతా
ఏం ట్రై చేశారు
అది కూడా తెలీదు అది క్యారెట్ అన్ని ఇస్తున్నారు
ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంది ఎందుకో ముందు ఇది మగ మగ బాగుంటంది తనింది కోకో క్రష్ అని ఎంత వచ్చింది టేస్ట్ అంత మంచిగా ఏం లేదు
నోండల్ ప్రోగ్రామ్ నా ప్రోసెస్ చ ప పో తీజకో అది నాకు తెలిసి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలా తర్వాత పొటాటో కట్ చేసుకోవాలా తర్వాత క్యారెట్ కట్ చేసుకోవాలా చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలా దాని తర్వాత తాలిం వేసి దాంట్లో ఉప్పు కారం వేసి పసుపేసి కొద్దిసేపు బాగ మగ్గ నుంచి కొద్దిసేపు ఫ్రై చేస్తే అయిపోతుంది
నాకు అర్థం కాలేదు కొంచెం నిదానంగా చెప్తాను ఉంచం ని దారుణంగా
లాగు చేసే దాంట్లో ఫస్ట్ అందులాగు చేయకూడదు ఆ
దయచేసి ఇంకొకసారి చెప్పండి మా అమ్మమ్మకి కూర ఏదో హెల్త్కి మంచిగా ఉంటుంది పెడదామని అనేసి
మీ పన పన్నడి ఎందుక
ఇరేపు మగ మగ ఎత్కోన్నాస్తాల మగ మగ
తీప్పందిందరికి మేమే వెళపప్పడం మాకేం తీప్పడతాండి
దయచేసి ఏదన్నా వంట పకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగల ఇక్కడ మీరు
మీరేంతున్నారు
జూస్
పక్కన లగ్గికున్న తయితే మీకు మోషన్స్ అవుతయి
మోసంగ్స్ అయినా పర్లేదండి
చి ముందే రేపు చాలా ఇ పోతేంటి అనుకుంటే ముఖ్యమైన రోజు చూసుకోండి
ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ముఖ్యమైన రోజే
ఊ అవును మీకు అతి ముఖ్యమైన రోజు ఊ ఎక్కువ అయినట్టు ఉందని
అత్తం కాలేదండి
తాగింది ఎక్కువైనట్టుంది
ఎండాకాలం కదా ఎక్కువగానే తాగాలా
అందరు ఏయవో కూడబెడతాంటే మీరు వా గ్రేట్ బాటిల్స్ కూడా పెడుతున్నారు ఆ బాటిల్స్ అన్ని ఏం చేయాలనుకుంట టున్నారు
స
ఏం చేద్దాం? నేను తిన్నాం కదా
కూర కూరలు వేసుకునే దానికి
కూరలో వేసినా పక్కాన తీసేతప్పుడు ఎరగట్లే ఎందుకు వెళ్లే ఇంకా మీరు
వంటకు టేస్ట్ రావాలా కదా దాన్ని
ఓ పోన్ లేండి దాన్నన్న ఉపయోగిత్తన్నారు మంచిది
అంటేంటి మీరు నా అన్న తక్కువే న్నారా
ఏంది
ఇంకేమి
ఏంది మీరు చెప్తే వింటాం మేము అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం మీరే ఏం చెప్పట్లేదు మాకు వినిపిస్ తంది మీకే వినపడట్లేదు
కొంచెం తలకాయ నొప్పిగా ఉందా సో మాట్లాడలేకున్నాన అనమాట
అవును అది ఉన్న వాళ్ళకి కదండి ప్రాబ్లం లేని వాళ్ళకి ఎందుకల్లా
మీరు ఎప్పుడైనా దెబ్బలు తిన్నార ఎవరితో అన్న
నేన ఆ తిన్నాను మా రూమ్పప్పు అయితే కొట్టి కొట్టి చంపేసిందండి అసలు
ఎందుకో ఇంగం ఎక్కువ దెబ్బలు తింటారేమో అనిని అనిపిస్తుంది నాకెందుకో మీరు ఇంకా దెబ్బలు తింటారు అని అని అనుకు ఇస్తా అంది నాకే
ఈసారి ఏసేస్తామండి ఏమైతే అది కానీ గాని
ఏమవుతుంది ఆ పిల్ల కాళ్ళు పట్టుకొని పైకి ఎత్తుతుంది తలకాయ కిందా ఎలాడేడుగా అంతే
నాకేం చేతులు ఏం ఊర్క్నే ఉంటాయండి నా చేతులు ఖాళీగా ఉంటాయి కదా ఏ చేస్తా అంతే
ఇల్లు ఉన్నాయా అండి
హుం మీ మీరు చేతులు కాళ్ళు పట్టుకుంటే మీ చేతులు బిజీగా ఉంటాయి సో నా చేతులు ఖాళీ ఉంటాయి నా స్నేహితులన్నీ ఇప్పుడే బయటికి పోయిందండి హు ఏముంది ఏం పనుందా
హుమ్
వచ్చిందేంది ఏబ్బే దయ్యంలా వచ్చిందండి అబ్బా చూస్తుంటానే దయ్యంలాగే ఉందండి ఇప్పుడు చూడబుద్ది కూడా కావట్లేదు అమ్మయ వెళ్ళిపోయింది ప్రశాంతంగా ఉంది నాన్న ఇచ్చినారండి ప్రేమి ఇచ్చినారు నేనే తీసుకోవట్లేదు
అని మీరు చెప్పుకుంటున్నారా అది నిజమా
డి నేనే తీసుకోలే మనకి ఎందుకండి ప్రేమలు దోమలు అన్నీ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుండాలండి ఎందు చెప్పండివి మీ రూమ్ లో వాయిస్ వస్తదండి వాగుతన్నారు ఆ వాయిస్ న నా ఫోన్ లోకి వినిపిస్తాంది అండి
రూమ్ లో అన్నాక నేను ఒక్కదాన్నే ఉండను కదండడి నాతో పాటు నా రూమ్మేట్స్ ఉంటారు
కాపోతే మీరు ఎడో బయిటికి పోయింట్రి కదండి ఆడేవాడింటే బాగుంటాండు కొంచెం
బయటకు వెళ్ళి మాట్లాడోచ్చు కదా దయ చేసి
మీ పక్కన వాయిస్ వస్తాంది నా పక్కన కాదు గదండి
ఆహా అవునా
ఆవ్
తిన్నారు కదండి కడపు నిండు
మీరు
కడుపు నిండా పెట్టిందండి నా ఫ్రెండ్
ఆ పా మంచిదండి ఎందుకండి ఆ ఆమె మీద పడి సస్తాంటారు ఎప్పుడు
మీకుందండి కాసేపు మీకుంది
ఎవరికి భయపెట్టాలు భయపెట్టాలేవండి
ఇంకా అం
భయపెట్ట లేవు అసలు
తిన్నారు కదా
మీరు తినలేదండి అందుకే నా కడుపులో కలిగా ఉంది
సరే అండి ఇ ఇంతటితో కాల్ ముగిసిద్దాము
ఏంది
ఇంతటితో కాల్ ముగిసిద్దాము
ఆ ధన్యవాదాలు